హలో హలో గడి
హలో
ఏం చేస్తున్నారండి ఏం లేదండి ఊరికే వాకింగ్ చేస్తాము మీరు
అే
నేను వాకింగ్ చేస్తా ఉన్నాను
ఇంకేంటి
ఆ మీరు తిన్నారా
తిని వాకింగ్
ఆ అవునండి చేస్తా ఉంటా
నా
రోజూ చేస్తా ఉంటారు తిన్న తర్వాత
అలవాటు ఆరోగ్యం బాగా ఉంటుంది అసలు అలా వాకింగ్ చేస్తే మేం కు కూడా చేసి
ఆ అవును
పీ
ఉమ్
ఉమ్
ప్రతి రోజు చేస్తారా మీరు ఖచ్చితంగా
ఉమ్ చేస్తాము చెప్పండి
ఉమ్ తిన్నారా మరి మీరు
మీరు తిన్నారా
ఆ తిన్నానండి
ఏం తిన్నారు
ఇం మాకు ఈరోజు బిర్యానీ పెట్టినారు అదైతే చానా మాడిపోయింది అసలు
అయ్యో ఎందుకు మాడి
బాలేేదు
మీరు ఆడగ పెట్టినారు అని చెప్పి
వాళ్ళు అంతే వాళ్ళకి తెలిసింటది కదా మాడిందని ఆయిన కూడా అదే పెడతారు
ఉమ్
చానా పీసినారు వాళ్ళు వాళ్ళు అంతంత డబ్బులు వస్తుంది
ఆ
అప్పుడప్పుడు కూడా బాగు పెట్టారు
ఉమ్ ఎందుకట్లా ఇంత చేస్తారు
ఉమ్ అవును అంతే వాళ్ళు ఎప్పుడు చూసినా అట్లే చేస్తారు మీరు ఏం తిన్నారు
మేమా మీ రైస్ తిన్నామండి డీ
అవునా బావునిందా
ఉమ్ ఉమ్ పర్ లేదండి ఇంకా తినాలి కాబట్టి తిన్నాం మధ్యాహ్నం కూడా తినలేదు అందుకు చాలా ఆకలిగా ఉహు
అవునా అయ్యో ఏమన్నా స్నాక్స్ అయినా తీసుకోవాల్సింది
స్నా స్నాక్స్ ఎమ్మనా తీసుకుందామంటే ఐదు అప్పుడు
అయ్యో ఏమన్న పని చేసుకోండి డబ్బులు వస్తాయి కదా
ఆ ఆ ఏం పని చేసుకోవాల
ఆ
వాళ్ళని చ్ ఇట్లా ఇంటిలో నుండే పని చేసి చేసుకుంటా డబ్బులు వస్తాయి నాకు కూడా
క్లీనింగ్ చేయిచ్చు వెళ్ళి ఇంటిలోనే వేరే వాళ్ళ
మీ
వేరే వాళ్ళ
ఇప్పటి నుంచి నేను కాంపిటీషన్ అయిపోతా మీరు చేసే పని అంతా వద్దండి కొంచెం ఇది కాకుండా
నేను వేరే పని చేసేది ఆ పని చేయను
తారు
నేనా క్యాష్ కౌంటర్ లో కూర్చొని క్యాష్ తీసుకుంటాను
ఇ బస్ స్టాండ్ ముందర వాష్ రూమ్ దగ్గర
లేదండి అది కాదు మాకి ఒకటి రెస్టారెంట్ ఉందన్నమాట
కి చూసా అనుకుంటానా అక్కడ బస్ స్టాండ్ అక్కడ చూసావు కే చీని ఉమ్ ఓకే ఓకే
లేదండి మాకి రెస్టారెంట్ ఉండేది
సో రేంత అండి
లేదు లేదు మాది కొంచెం ఫైవ్ స్టార్ హోటల్ అన్నమాట మాది
హోటలా
ఆ అవునండి
ఫైవ్ స్టార్ ఇంకా రానియరు
ఎ ఫైవ్ స్టార్ ఎందుకంటే ఫైవ్ స్టార్స్ ఇస్తారు కాబట్టి ఫైవ్ స్టార్
స్టార్స్
ఐదు స్టార్లు ఉన్నాయి కాబట్టి అందుకే అండి
రి
ఓ
ఇంతవరకు తెలీదండి అస్ అసలు
అయ్యో కనీసం ఇప్పుడు నుంచి ఇప్పుడన్నా తెలుసు ఎంది లెంది మీకి మా వల్ల ఉమ్ మీరే ఎళ్ళండి పనికి ఏమన్నా
లేక పొండి అసలు
ఆ అవును
మీరే నాకు అండి మీ ఫైవ్ స్టార్ హోటల్లో
మేము ఫస్ట్ మామూలు మామూలు వాళ్ళంటే తీసుకోమండి చానా మంచిగా చేసే వాళ్ళని మాత్రమే తీసుకుంటాము
నేన్ చాలా బా చేస్తానం నండి చేస్తా రోజు ఖాళీగా ఉంటా క దా
ఆ అంటే మీకు వొచ్చని మీకు తెలుసని మాకు తెలియాల కదా మేము చెప్పినేవి అక్కడికొచ్చి చేస్తే అప్పుడండి ఇస్తాం
న్స్టాగ్రామ్ ఐడి చెప్తా చూడం డి
ఊజ్ మళ్ళీ పెట్టండి నాకు ఇప్పుడు ఒద్దు మళ్ళీ ఇవ్వండి
ఉమ్మ్ ఆ సరే అం
అయినా కూడా ఏమో అండి మేము చానా మంచిగా వచ్చే వాళ్ళనే తీసుకుంట
అడగడా
ఎవరి పేరు
స్టార్ రేటింగ్ ఉంది తెలుసా అం నీ ఇన్స్టా
టెన్ స్టార్ రేటింగే ఉండదు కదండి ఫైవ్ స్టారే కదా లాస్ట్
లేదండి టెన్ స్టార్ ఉంట దండి పాపం
అవునండి తెలీదు నాకి
కదండి మీరు రెస్టారెంటే ఇక ఇవన్నీ తెలికపోతే ఎలా
మాకైతే ఫైవ్ స్టారే ఉంటుందండి ఫైవ్ స్టారే మాది టాప్ రేటింగ్ టెన్ స్టారు టూ హండ్రెడ్ స్టార్ అట్లంతా పెట్టుకోమండి
ఉమ్మ్ ఎందుకు పెట్టుకోరండి అది పె ట్టుకో అయినా టెన్ స్టార్ ఎంత బాగుంట ది హోటల్‌కి ఎళ్ళాము టెన్ స్టార్ హోటల్‌ ని వినడానికి కూడా
ఏమో మాకైతే అంతగా నచ్చలేదండి అందుకే అట్లా పెట్టుకోలేదు
ఆ
ఉమ్ ఏందో అండి ఇక్కడ గొడవ పడతా ఉన్నారు
అవునా ఎవరం
ఏందో
డి నాకు చెమండి
అంటే గొడవ పడ్లేదు వాళ్ళు జస్ట్ పిలుస్తున్నారు ఆ పిలిచేది నాకు గొడవ పడుతన్నట్టు ఈనిపిచ్చా
ఎన్ని చెవిటోళ్లు కదా మీరు పా పం కదండి మీకి చౌడు ఉంది కదా
నాకేమీ చౌడ్ లేదండి మా స్నేహితురాలు ఒక పాప ఉంది ఆ పాప గుడ్డిది మూగది ఆ పాప అంటే ముగది అంటే ముగ
అవునా అందుకే మీ స్నేహితురాలు అయ్యిం దా ఎట్లేట్లో
ఆ ఇంకా ఆ పాపను ఎవ్వరు పట్టిచుకోకపోతే ఆ పాపని ఎవరూ పట్టిచుకోవ లేదు ఇంగా సరే అని నేను సహాయం చేస్తా ఉన్నా ఆ పాపకి
అయ్యో ఎంత పెద్ద మనసో అండి మీది
అట్ల చేయడం ఇష్ ఇష్టమండి అందుకు చేస్త ఉంట నేను
ఆ సహాయం చేయడం ఆ
ఉహు
హెల్పింగ్ టు పూర్ ఈస్ మై హాబీ అండి
ఓ
అవునండి మీరెవరు చేయర అట్ల ఎవరికన్నా సహాయం మీరెవరు చే ఎవరికి చేసిండరు అనుకుంటా
అసలు సహా
కదా
అండి గూగుల్లో
అవునా మరి రావట్లేదే నేను కొట్టినాను
గూగుల్ కార్ అండి ఇంతమందికి చేస్తూ ఉంట
అదేందది మీరు గూగుల్ ఎట్ల అయితారు
సాంగ్ అని వస్తుంది కదా ఆ సిరి నేనే అండి
ఆ సిరి మీర ఏమండి మీ మీరు ఏం మాట్లాడుతున్నారు తెలుస్త ఉందా ఏం మాట్లాడుతున్నారు
ఏంటి మీరు అస్సలు అబ్బా చాల ఘోరంగా ఉన్నారు
అసలు మీరు చెప్పేవన్నీ చాల కామెడీ ఉన్నాయండి సరే అండి అయితే నాకు పని ఉంది మళ్ళీ చేస్త
అసల్